హాయ్ అండి.
హలో హాయ్.
ఏం చేస్తున్నారు?
ఏం లేదు. మీరేం చేస్తున్నారు?
ఏం లేదండి ఇంతకు ముందే తిన్నాం. బాగున్నారా?
బాగున్నామండి. ఏం కర్రీ చేశారు మీరు ఈరోజు స్పెషల్.
మేము మేము మునిక్కాయ టమాటా అండి.
అవునా నన్ను. మేము మైసూర్ పప్పు చేసాము.
ఉహామ్ మీరేం చేస్తున్నారు ఇప్పుడు.
ప్రజెంట్ హా మూవీ చూస్తున్నామన మీకు మూవీస్ అంటే చాలా ఇష్టమా అండి
అవునండి నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం
ఎక్కువగా ఏ మూవీ చూడ్డానికి ప్రిపేర్ చేస్తారు మీరు
ఇప్పుడు ప్రజెంట్ వచ్చే మూవీస్ ఎట్లా ఉన్నాయ అంటే అంత బాలేవండి నేను చిన్నగా ఉన్నప్పుడేమో కొత్త బంగారు లోకం ఇవన్నీ వచ్చినాయి అవి నాకు అప్పుడు అంత ఏం అర్థం కాకపోయేవి ఇప్పుడు చూసి స్తే వాటిని చాలా బాగుంది అని అప్పుడు ఏమవు దాన్ని పాటలు ఇట్లా నోటెడ్ చేసి పాడుకునే వాళ్ళము అట్లాగాని అ ఏం తెలియకపోయేదన్న అనమాట ఇప్పుడు ఆ మూవీస్ చూస్తే బాగున్నాయండి నువ్వు వస్త వస్తానంటే నిద్ద వద్దంటానా అడవారి మాటలకు అర్ధాలే వేరులే ఇవి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అయితే నేను చూసి బాగుంది ఇంత బాగా మూవీస్ అనిపిస్తుంది
అవునా అప్పుడు మీకు తెలియని ఏజా అప్పుడు మీకు చిన్న పిల్లలా మీరు
అట్లని కాదు కాని ఏదో చూసినట్టు ఉండేదండి ఇప్పుడు అసలు మూవీస్ అవునండి వెళ్తాం కదా
ఏమి ఈ మధ్యలో ఇక ఏమేం చూసారండి మూవీస్
మన శంకర వరపయ్య గారు అది ఉంది కదండి మన చిరంజీవి వెంకటేష్ది
వరప్రసాద్ గారు
హా
ఆ శంకర్ వర ప్రసాద్ గారు అదా అండి చూసారా బాగుందా ఎలా ఉంది
ఆ ఫ్యామిలీ మూవీ అండి జోక్స్ కూడా చాలా బాగున్నాయి మీరు వెళ్ళారా
మేము వెళ్ళలేదండి మేము యాక్చువల్ గా టీవీలు చూ సామిన వస్తే వెళ్తాం అప్పుడప్పుడు కానీ చాలా రేర్
లాస్ట్ ఏ మూవీకెళ్లారండి
లాస్ట్ అంటే అంత ఐడియా లేదండి మీరేం వెళ్ళారండి
లాస్ట్ కి దేవర వెళ్ళామండి
అవునా మేము అది ఏమంటారు పుష్పాటు
పుష్ప అసలు పానిండియా సూపర్ అండి నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అండి
డై నా కూడా ఇష్టమే స్టైల్ స్టార్ అంటే బట్ అంత పిచ్చేం కాదు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడు తర్వాత ఎవరైతే ఓకేనా
ఆ అది ఓకే అండి దేవుణి తీసుకురావద్దు ఈ మ్యాటర్ లో ఇది మనుషుల మేట తరు కదండి ఇది
అవును బట్ అంతే అంత పి చేదన్నట్టు వాళ్ళ వాళ్ళు నటిస్తారు వాళ్ళు సంపాదిస్తారు అంతే జస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు మనం ఎట్లా కష్టపడుతుందో వాళ్ళు అట్లా కష్టపడి నటన చూపిస్తారు అంతే ఓకేనా ఆ తప్పుగా మాట్లాడితే అర్ధం చేసుకోండి ఓకేనా ఫ్యాన్స్ ఉండే ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు బట్ ఎం చేస్తాం ఇంకా ఏ మూవీస్ అంటే ఇష్టం అండి మీ ఓ ఆ నాన్న నాన్న మూవీ చూసారా
నాన్న మూవీయా లేదండి డాడీ చూసాను
డాడ్ చిరంజీవిదా
అవును నాన్న మూవీ
నాన్న ఆబ్ ఆ అది సుమంత్ సుమంత్ సుమంత్ ఉంటడు చిన్న బాబు
ఆహా చూసాను చూసానండి బాగు
అది టచ్చింగ్ ఉంటదండి గదా
అవునండి ఏడుపోస్తది పిల్లల్ని ఎట్లా పెంచాలి అనేది ఆ మూ వీ యొక్క ఉద్దేశం కదండి
అండి చాలా బాగా చెప్పారు కానీ ధైర్యంగా ఉండాలి మనం అమ్మ నాన్న లేకున్నా గూడా మన ధైర్యం తెచ్చుకొని బ్రతుకాలి సమాజంలో అందరూ ఉంటరు గదా అందరు మంచోళ్ళే గానీ నా వాళ్ళ బిహేవియర్ బట్టి చెడోళ్ళు మంచివాళ్ళు ఉంటరు అట్లా
అవునండి ఇప్పుడు థియేటర్స్ లోకి ఎవ్వరు వెళ్లట్లేదు లాప్ టాప్ ఓటీటి ఇవే చూస్తున్నారండి థియేటర్స్ మా వైపు అయితే మూత పడిపోతున్నాయ్ అవునండి
ఎక్క శాతం మొత్తం నెట్ల్ అచ్చేస్తున్నాయ్ పైరసి ఐతుంది అందరు ఆళ్ల ఓయి చూస్తున్నారు
టువేట్టి పోవడం కంటే ఆ టికెట్ మనీ తోటి బిర్యానీ వస్తది బిర్యానీ తినుకుంటూ ఇంట్లోనే చూసుకుంటూ కుర్చోవచ్చు చు అని జెప్పేసి ఆ ప్లానింగ్ చేస్తున్నరండి
అదేదో బానే ఉందండి కానీ పాపం వాళ్ళు అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీ మూవీ తీస్తారు కదా కానీ వాళ్ళ ప్రతిఫలం రావాలనికోతరు గానీ ఇగ మరి వాళ్ళు అక్కడ పాప్కాన్ అని వాటికి ఫుల్ రేట్స్ పెంచేశారండి ఇట్లా ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి కదా
అవునవును
దాంట్ల అన్ని పెంచేశారు ఇంకా టికెట్ రేట్ పెరిగింది అయత్ పిల్లతో వెళ్తే అంత సంగతిగా పిల్లతోటి వెళ్తే ఆల్ చూడనియరు ఏం చేయనియరు టికెట్ బొక్క ఇంకా అటు ఇటు తిప్పాలా
మీకే మూవీ అంటే ఇష్టమండి
ఆ ఆమ్ బానే ఉంటాయి అండి ఎక్క చిన్నప్పుడు కూడా అవే చూసేదాన్ని నువస్తానంటే వద్దంటాన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ఫీదా గీతా గోవిందం సమ్థింగ్ సమ్థింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా
గీతా గోవిందం బాగుందండి వాళ్ళు
వాళ్ళ మొన్న మ్యారేజ్ చేసుకున్న తెలుసా అండి మీకు చూసారా
అవునండి చూసాను వాళ్ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకునే సరికి కి బాబోయి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ
అవునా అవునండి చాలా పేర్స్ ఉన్నారు మంచిగా ఇట్లా పార్వతమ్మ వాళ్ళ లాగా రెడీ లయ్యారు కదా ఆమె రష్మికమందాన్న ఇంకా ఆయన ఎవరు విజయ్ దేవరకొండ అనుకుం నా మైండ్ కాంత తెలియదు నాకు అమ ఫుల్లు వై తుంది అన్ని అసల్ ఏ పొద్దునా మొబైల్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దూకు
అన్ని వాళ్ళవే అండి ఎంతో మంది కోరుకున్నారు వాళ్ళ మ్యారేజ్ కావాలని చెప్పేసి సో అంతా అట్లా వైరల్ అయిందండి
ఆ అవునండి
మీకు పాటలు వచ్చా అండి సినిమా ఏ పాటలు ఇష్టాము
నాకు పెద్దగా పాటలు రావ పెద్ద సింగర్ని కాదండి నాకు పాటలే రావు నీకస్తయి అండి పాడండి ఒక పాట
దేవుడు ఇష్టం అన్నారు కదా మరి దేవుడి పాటలు వస్తాయా అండి
వస్తాయండి కానీ మీకు అర్థం అయితాయా అండి ఒక శ్లోకం చెప్పాలండి దేవునికి సంబంధించి భగవద్గీతలోన వింటారా
వింటాం చెప్పండి
ఉ ఉమ్ ఏం తెలియదు ఓకేనా ఇట్లా శ్లోకం చెప్తా అని నా మన్మనాభవ మద్ద్ద మద్యాజీమాం నమష్ గురు మామే వైషసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మీ
చాలా బాగుందండి
ఇంకా పన్నెండవ అధ్యాయం వస్తందండి ఇంకా ఆనేను చదివేదాన్ని కొన్ని కొన్ని బుక్స్ ఆ చదివేదాన్ని ఇప్పుడు ఒక టైం ఉండడం లేదు నాకు ఇక వర్కు బిజీ ఉంది జాబ్ ఏం చేయ్యట్లేదు బట్ చిన్న బాబు ఉన్నాడు నాకు
చాలా మంచి హ్యాబిట్ అండి భగవద్గీత అనేది చదవడము ఎంత మంచి హ్యాబిట్ అంటే అంత మంచి హ్యాబిట్ మీరు అలవరుచుకున్నారంటే గ్రేట్
థ్యాంక్ యూ అండి అది నా వల్ల కాలేదండి మా ఆయన గారు నేర్పించారుతనకి చాలా ఇష్టం దేవుడు అంటే ఇట్లా బుక్స్ చదవడం గ్రంథాలు అంటే ఆ రామాయణం మహాభారతం ఇవి ఉంటాయి కదా అండి
అవును
గ్రంధాలు ఉంటాయి కదా అవి చదువు మ చారు నాకు అసలు ఇంట్రెస్ట్ రాకపోయది ఇప్పుడు చదువ చదవడం లేదు మ్యారేజ్ అయినాక్క ఒక టూ త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ చేశాను చదివాను మొత్తం కంప్లీట్ చేసాను భగవద్గీత చిన్న బుక్ చదివాను ఆ మొత్తం అంటే పద్దెనిమిది అద్యాలు ఉంటాయి అన్ని చదవలేదు ఆ సాన్ స్ట్రీట్ లో ఉంటది కింద మీనింగ్
అవును అది చదవడానికి కష్టంగా ఉంటది అని మా స్నేహితుడు చెప్పారుయితే
ఆ కష్టం ఉన్నా సరే మనకు వచ్చింది తర్వాత మాట్లా అంటే చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే అదే అలవాటు అవుతుంది అన్నమాట తర్వాత నీక ఎంత వస్తే అంతనే చదవాలా చదువుతూనే ఉంటే వస్తుంది కింద మీనింగ్ చదువుకుంటే ఓహో ఇట్లా నానే అర్థమవుతుంది నా చదివితే మీకే అర్థమవుతుంది
కిి రానా ఇప్పుడు ఓన్లీ భావం మీనింగ్ చదువుకుంట పోతే కూడా ఏం కాదా అండి
ఏం కాదు బట్ మీకు రావాలి కదా ఆ శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా
అవును
ఆ అవి నేర్చుకోవాలి అట్లా
ఉ
మంటే మనక్ మీనింగ్ కావంటే మీనింగ్ ఎదుకోవచ్చు. వాళ్లు సంస్క్రిట్లు కాబట్టి వాల్ ఫెసెస్ చూవచ్చు మనకు తెలుగు వచ్చు కదా. అందుకే తెలుగు మీనింగ్ ఉంటంది కింద ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో ఉంటుది. చిన్న చిన్న బుక్స్ కూడా దొరుకుతాయండి మనం ఒక జర్నీ చేసినప్పుడు గానీ. ఎకడ బయటికెళ్తాం కదా. ఆ టైం పాస్ బోర్ కొడతాది కదా. మొబైల్ చూడకుండా మనం చదువుకోవచ్చు.
నాక్ గుడ ఇష్టం అండి మనకు ఇప్పుడు రీసెంట్ గా ఒకటి వెబ్ సైట్ వాళ్ ఏం చేస్తారం భగవద్గీతని ఏ హిందువులైనా ఆర్డర్ చేసుకోవచ్చు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంటి కోస్తుందండి రీసెంట్ గా మా ఇంటి పక్క వాళ్ళు కూడా చేశారు ఇంటికి బుక్ ఫ్రీగా వచ్చింది నేను కూడా చదవాలి
చాలా మంచి విషయం. చదవండి మీ చాలా చదవండి ఇంకోసేప్ పుడే కలిసినప్పుడు చెప్పండి ఓకేనా
ఓకే అండి నేను దానికి అప్లై చేసి ఆ బుక్ కుని కొనాలి అని అనుకుంటున్నా అండి
అవునా ఎప్పుడు అయ్ అప్లై ఆవలి హిందీ బుక్ చేసారా ఆర్డర్ చేస్తారా
ఆ అ ఆర్డర్ చేద్దామనే చూస్తున్నాను వాళ్ళని ఒకసారి కనుక్కొని ఆర్డర్ చేసి చదువుతా అండి మీరు శ్లోకం చెప్పేసరికి నాకు చాలా బాగా అనిపించ్చిదం డేయి నేను కూడా నేర్చుకుంటే అలాగే ఉంటుంది కదా నేను
యధ యాధ హి ధర్మస్య గ్లానిత్కరతత్ ధరత్నా ఇంక మంచిగ్ ఉంటదండి అన్ని శ్లోకాలు కొన్ని కొన్ని రావు మా ఆయన గారి నుంచి కొదిగు నేర్చుకున్నాను కొన్ని కొన్ని మొత్తం రావు గుల్ శ్లోకాల్ ఉంటయ్ థ్యాంక్ యూ అండి మీ కూడా నేర్చుకోండి మీ కూడా వస్తుది
ఓకే అండి ఓకే అండి
ఆ బాయ్ గుడ్ నైట్
గుడ్ నైట్